హలో నమస్క్ స్కారమండి గట్టిగా మాట్లాడతారా కొంచెం.
నమస్కారం మేడం
ఓకే అండి ఓకే అండి మన టాప్ పీక్ వచ్చేసి పండుగల గురించీ అండి మీకు ఏ పండుగ అంటే బాగా ఇష్టమండి.
మాక హోళి
హోలీ ఎందుకండి ఎందుకు మీరూ హోలీని ఎక్కువ ఇష్టపడతారు.
అ ఏం లే మా నా ఇష్టమైన పర్సన్ తోనే ఎక్కువ హోలీ ఆడేవాన్ని.
అవునా ఓకే మీ కు తెలిసినంత వరకూ ఏ ఏ పండుగలూ ఉన్నాయండి.
హోళి, దసర, దీపావళి, సంక్రాంతి.
కొంచెం క్లియర్ గా చెప్తారా.
హోలీ, దసరా, దీపావళి.
ఇంకా
ఇంకా. చాలా ఉన్నాయి మేడం, కాకపోతే ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే దసరా, దీపావళే. సంక్రాంతి
ఓ కే నాకైతె తెలిసినప్ పండుగలు ఏంటి అంటే దసరా దీపావాళి రాక్ ఖీ
ఆ
పోలాలా
ఆ
సంక్రాంతి, క్రిస్టిమస్
ఆ మీ ఫేవరెట్ పండుగ ఏది మేడం.
నేనూ ఫేవరెట్ అంటే నాకు చాలా ఇష్టం అనీ నేన్ ఏది చెప్పలేను. ఎందుకు అంటే, ఏ పండుగ అయినా కూడా అందులో మా ఫ్యామిలీ, అంటే చుట్టాలు బంధాలు అందరు ఉంటారు కాబట్టీ అంటే ప్రతి పండుగకు ఉంటారు కాబట్టి నాకు ప్రతి పండుగకు అదే అంటే ఆ సరైన సంతోషమే ఉంటది తప్ప ఇదే పండుగ అంటే బాగా ఇష్టం ఇది ఆ అంటే అలా సెపరేటుగ అయితే ఏమీ లేదండి
అ ఒక మీకు ఇష్టమైన పర్సన్ తోనే ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు
నేనా అండి
హ్మ్
అలా ఎప్పుడు అనుకోలేదండి నేను
నార్మల్గా ఇప్పుడు అడుగుతున్నా
అలా అనుకోలేదండి నేను ఇంకొకటి ఏంటి అం టే పండుగ పండుగలు అంటే మనకు ఎక్కువగా గుర్ ర్తుకొచ్చేది ఏంటండి మీరు చెప్పండి
పండుగంటే ఎక్కువ మనం ఆల్మోస్ట్ ఒక రెండు మూడు పండుగలకి అది నార్మల్గా గారెలు బోరేలు చేసుకొని తింటాం
ఇంకా
ఇంకా అంతే మేడం తినవా వెజ్
ఆ
నాన్ వెజ్ అద్దుకొని తింటాం ఇవే మళ్ళ కొత్త త్త బట్టలు
అవును ఇప్పుడు మీయు న్న విధంగానే మన కుంది మొదటగా పండుగ అంటే గుర్తుకొచ్చేది కొత్త బట్టలు సంతోషం పిండి వంటలు చుట్టాలు కుటుంబం
మ్మ్
అన్ని కొత్త కొత్తవి అంటే సంతోషానికి కి దారి తీసేవి వాటిని ఎక్కువగా పండుగ అని అంటాం
హ్మ్మ్
పండుగ అంటే అదో క కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ చాలా సంతోషం పిల్లలకైనా పెద్దల కైన ఎవరికైనా కూడా
అవునవును మేడం
ఇంకా చెప్పండి పండుగలాల్ మీకు ఎక్కువా అంటే ఏదైనా పండగ గురించి మాట్లాడగలరా హోలీ గురించి అంటే హోలీ బాగా ఇష్టమని చెప్పరుగా అంటే హోలీ గురించి చెప్పరా
హోలీ ఎందుకు ఇష్టం అంటే నేను కరెక్ట్ అదే రోజు పుట్నా
అవునా ఓకే
ఒకే ఓకె
ఎందుకు ఇష్టం అంటే ఎలా జరుపుకుంటారు అది చెప్పరా హోలీ పండుగ గురించి
హోలీ అయితే నార్మల్ మీరు ఎలా జరుపుకుంటారంటే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా మా బాబాయ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు హోలీ ఫస్ట్ అమ్మ వాళ్ళ మీద పొలగొట్టడం మ్మ్ ఇక డాడీ మల్ల మా డాడీ అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇట్లా ఇట్లా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ప్రొద్దునే ప్రొద్దునే స్టార్ట్ చేస్తారు మళ్ళా మేము చిన్నపిల్లలం ఉంటాం కదా మేము అందరం రో రోడ్డు మీద రోడ్డుమీద వెళ్లేేసి ఎవరి మీరు ఎవరు ఎవరి మీరు పడుత అయితే వాళ్ళ మీద కలర్ పోయడం కళ్లర్ పోసేసి మళ్ళీ ఆ రోజు మేమేం చేస్తాం అంటే గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ బాయ్స్ చిన్న పిల్లగాళ్ళం అయితే చిన్నోళ్ళు పెద్దోళ్ళు వైపు పెద్దోళ్ళు ఖచ్చితంగా రావా చేసుకున్నాం ఖచ్చితంగా అందరం కలిసి కలుస్తాం మళ్ళీ ఆ రోజు ఖచ్చితంగా ఇంటికి చుట్టాలు వస్తారు అందరు వస్తే అందరు గ్యాదర్ అయ్యి మంచిగా కలిసి తిని పడుకొని అట్లా అలా ఎంజాయ్ చేస్తాం
ఓకే
హ్మ్
ఆ హోలీ కాకుండా ఇంకేదైనా పండుగ గురించి మాట్లాడగలరా
హా దసరా
చెప్పరా
దసరా ఇగ అందరు నార్మల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు జమ్మి పెట్టుకోవడం జమ్మి పెట్టుకొని అందరికి కాళ్ళల్లో పడడం లేకుండా హాగ్ ఇవ్వి హాగ్ ఇచ్చి అలా చేసారు కదా నార్మల్గా
మా సైడ్ అయితే దసరా వ చ్చేసి మొత్తం తొమ్మిది రోజులు ఉంటదండి బతుకమ్మ అదే కదా మీరు అనేది ఆ తొమ్మిది రోజులు ఆడ్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బతుకమ్మతో పిలుస్త్ త రండి రకరకాల పూలతో బతుకమ్మని పేర్చి ఇంటి ఆడబిడ్డలు కొత్త బట్టలు బట్టలను ధరించి అలంకరించుకొని బతుకమ్మని కూడా అలంకరించి,
హ్మ్
తొమ్మిది రోజులు ఆడి చివరి రోజున ఉమ్ గౌరమ్మ తల్లినా
ఆ గౌరమ్మ తల్లే అవ్ అంతే మేడం
ఇంకా అంటే ఇంకేదైనా ఫెస్టివల్ తెలుసా అండి మీకు
హ్మ్ ఇంకొకటి తేజ్ మేడం మ్మ్ విష్ జేయచ్చు కదా తేజ్ జరుపుకుంటాం మది ఫేవరెట్
అవునా ఎలా జరుపుకుంటారం అండి అది
మేడం ఫస్టు పెళ్ళి కాలేదు పెళ్లి కా అని అందరు అమ్మాయిలు గ్యాదర్ అయ్యి గ్యాదర్ అయ చిన్న బొట్ట్టలు ఉంటాయి కదా మేడం
ఆ
ఆ చిన్న పుటిలో ఏం చేస్తారంటే గోధుమలు గోధుమలు యాక్చువల్గా అసలు ఏం చేస్తారంటే బయట నుంచి కొనుకురారు ఊర్లో నుంచి వెళ్ళి ఏద్ ఎవరికొకరు అడుగుతారు ఎవరికు అంటే ఆ ఇగ అత్తమ వర్స్ వాళ్ళు ఉంటరు గదా ఎక్ ఆ వాళ్ళను గాద్ దా వేసి ఆ బుట్టిలో నాటుతారు నాటి డైలీ ఫుడ్ పొద్దున్న సాయంత్రము ఏంటి అమ్మాయిలు నీళ్ళు పోస్తరు నీళ్ళు పోసే క్రమంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఉప్పు తినకూడదు ప్చ్ తినే దాంట్లో
అంటే రోజు తినే ఫు ఆహారంలో ఉప్పు ఉండకూడదా
ఉప్పు ఉండకూడదు పసుపు ఉండకూ కూడదు ఆ అండ్ వీళ్ళు ఒకటే పూట తినాలి ఆహ్
అంటే ఏమైనా తినొచ్చు కానీ ఒకటే పూట
ఏమైనా అంటే నాన్ వెజిటేరియన్ కాదు
ఓకే నాన్ వెజ్ తినద్దూ ఓన్లీ వెజ్ తినాలి ఒకటే పూట
మళ్ళ ఆ తినే ఆ తినే దాంట్లో ఏందంటే ఉప్పు ప్లస్ పసుపు ఇలాంటివి ఉండకూడదు ఇలాంటివి ఉండకుండా మంచ్ మంచిగా పాటిస్తే గిట్టంగా గా గోధుమలు ఉంటయి కదా సేము మనా వరి వరి నార్ వస్తది కదా సేమ్ అలా వస్త్ కాబట్టి కొంచెం పెద్దగ వస్తయి ఇలా ఇలా ఎవ్వళూ మంచిగ నీట్గా నిజాయితీగా మ్మ్ మెంటి పాటిస్తరో వాళ్ళకేమో మంచి మొగుడు వస్తడని
మీ దాంట్లో నమ్మకం ఓకే అండీ ఆ
ఏంమైన్నా డౌట్ ఆ
ఆహా చెప్పండి చెప్పండి చెప్తున్నారుగా
డే నైన్త్ డే ఏం చేస్తారంటే దాన్ని బుట్టిని ఎత్తుకొని ఏంటి ఓ అన్న వాళ్ళు లేసి ఎత్తిపిస్తారు ఇగా అక్కడ నుంచి బుట్టి ఉంటయి కదా ఆ ఇగా ఇదంత బొట్లు ఎక్కడ పెడ్ అంటే టెంపులో పెడతరు టెంపుల్ కాడి నుంచి వీళ్ళింటికి తెస్తరు
అంటే ఏ టెంపుల్ అయినా ఓకేనా
టెంపుల్ అని ఉండదు ఏమిముండదు మా శవర్లాల్టెంపుల్ అని ఉంటది కదా అంటే నార్ నార్మల్గా ఊర్ రోడ్లెక్కువ ఉంటయి కదా నార్మలు
హ నాకు తెలీదండీచెప్పండి.
అక్కడ నుంచి తెచ్చి ఒక టెన్ నుంచి వెళ్ళి ఒక వన్ వన్ అవర్ వేసుకోండి వన్ అవర్ కూడా ఉండదు. అక్కడ నుంచి ఇంటికి తేచి. ఇంటి గాడి నుంచి వెళ్ళి దాంట్లో నుంచి నాలుగు మొక్కలు. ఇట్లా ఉంటాయి గా. నారు పీకేసి మన దేవురి గడ పెట్టేసి ఈ ఇక్కడ నుంచి వెళ్ళి అన్న లేకుంటే తమ్ముడు వాళ్ళు తీసుకెళ్ళాలి. ఎక్కడికి మ మళ్ళీ. టెంపల్కి తీసుకెళ్ళాలి.
ఆ..
మళ్ళీ టెంపుల్ గాడి నుంచి వెళ్లి ఇక గుట్టి స ఏం బతుకమ్మ ఎత్తుకుంటారు గా. సేమ్ ఆ టైప్ కిటుకోని అది నది ఒడ్డుంటాయి కదా. అక్కడ వరకు కు బ్యాండ్లతోని సేమ్ డ్యాన్స్ వేసుకుంటే అన్నీ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ దీంట్లో ఒక గేమ్ ఉంటాది మధ్యలో.
ఆ..
ఊర్లో అందరు బావాలు ఉంటారు కదా అందరికి ఎక్కువ ఇప్పుడు నార్మల్ గా గర్ల్స్ ఉంటారు గర్ల్స్ లో కొంతమంది సిస్టర్స్ ఉంటారు కొంతమంది మర్దలు ఉంటారు కదా ఎక్కువ మందికి. ఎవరు ఎవరు బావ అయితే అతన్ని ఏం చేస్తారుంటే అతని చేతిలో ఒక కట్ ఉంటాది కట్టని పెడతారు ఆ కట్టని పెడితే గిట్టాంగా ఈ గర్ల్ స్ ఉంటారు కదా.
ఓకే ఆట పట్టిస్తారా అంతేనా అండి. ఓకే ఓకే అండి ఇంకొకటి ఏంటి అంటే అంటే. ఒకటే పూటే తినాలన్నారు కదా ఏ టైంలో అయినా కూడా.
ఏం ఏ టైంలోనే ఉండదు మధ్యాహ్నమే
ఓన్లీ మధ్యాహ్నమేనా ఓకే అండి అండి ఇంకా నాకు కూడా పండుగలు అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఒక్కొక్క.. సందర్భం లో ఒక్కొక్క పండుగ వస్తది మే. మనకు తెలుగు పండుగ ఏది అంటే ఉగాది అండి ఉగాది ఇంకా చాలా బాగుంటాది. సరే అండి. అండి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడమ్.